హలో
హలో
ఆ ఎలా ఉన్నారు హలో బోల్ జీ
మ్మ్ ఎలా ఉన్నారు
ఆ నేన్ బాగానే ఉన్నానండి మీర ఎలా ఉన్నారు
నేను బాగున్నానండి మీర అందరు బాగున్నారా మన్ నాన్నలు పిల్లు
ఆ అందరు బాగానే ఉన్నారండి ఎం చేస్తు నారు ఇంట్లో వర్క్ అయిపోయిందా
ఆ అయిపోయిందండి మీద్ అయిందా
ఆ అయిందండి
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లా ఇంట్లో పని అయిపోయింది డాబా పైన వచ్చి కూర్చున్నాం
అవునా
మీ పని అయిపోయిందా
ఆ అయిపోయిందండి
ఎవరు చేస్తారు మీరు చేస్తారా మీ అమ్మగారు చేస్తారా
మామూలుగా అంట్ల అంట్ల అట్లు దోమడం అట్ల అయితే నేను చేస్తానండి అన్నం కూర అయితే మా అమ్మ వండుతద్
ఆహ్ అవునా
మరి మీ పని మీర్ చేస్తా స్తారా
ఆ
మీ పని మీ చేస్తా రా మరి ఇంట్లో
ఆ అవునండి నేనే చేస్తాను
హ్మ్మ్ ఏం చేశారు ఇవాలా స్పెషల్
మళ్ళ ఏం చేయలేదండి దోసకాయ కూర చేసాము మీరేం చేసర్ సారు
మేము మటన్ కర్రి
ఓహో మటన్ కర్రీ చేసారా పలవ్ ఏమైన వండార
వంటి పండుగని వాళ్ళ మాముూలు చికెన్ మటన్ కర్రీ వేసుకున్నామండి
అవునా ఎవరు చేశారు వంట మీ అమ్మేనా మీర హమ్ అవున
తిన్న రండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
హా తిన్నా
మధ్యాహ్నం అన్నం భోజనం చేశారా ఇప్పుడేం తీసుకున్నారు మ మ టిఫిన్ తీసుకున్నారా
ఆ ఏం తీసుకోలేదండి మీరు తీసుకో కున్నారా
లేదండి నేను రాగి జావ తగానండి
అవునా హల్త్కి మంచిది అండి రాగి జావా తాగితే
ఆ అవును ఐరన్ ఐరన్ పట్టింది రక్తం పట్టింది అంటికి మంచిది
తాగార మరి
ఆ తగం మండి మీరు చేసుకుం టార రాగి జావ సూపులాగా మేమ ఫస్ట్ రాగులు ప్యాకెట్లు ఏమి వాడమండి రాగులు తెచ్చుకొని అది కడిగిన కడిగి ఎండబెట్టి అది పొడేసుకుంటాం పొడేసుకున్న తర్వాత నీళ్ళ గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకొని మరిగించి ఈ పొడి కొంచెం గిన్నెలో నానబెట్టి ఆ పొడి గిన్నెలో నానబెట్టి ఐదు నిమిషాలు దాంట్లో మ మరిగిన నీళ్ళలో వేస్తాం
బెల్లం పంచదారయరా అండి బెల్లం అయినా పంచ చ్చదారేయరా
తమన్డి బెల్లం వేస్తాం లేకపోతే పట్కి బెల్లం వేస్తాం
హ్మ్
కొంచెం పాలు కూడా వేస్తాం
హ్మ్
అప్పట్లో కిందే ఆపేస్తాం గ్యాస్ అనంగా ఐదు నిమిషాలుకా వేసి పాలు కొంచెం మరిగించి ఇంకా ఆపేస్తాం
బాగా సూప్ లాగా చేయాలా అంటే అది
ఆ సూప్ లాగా చేసుకొని బాగ
మరి మీ పిల్లలకి తాగించారా జావా
ఆ తాగి ఆ తాగిచ్చామండి మా చిన్నబ్బాయి ఉన్నారుగా తాగించాం మా చిన్నబ్బాయి మా అమ్మొళ్ళు మా నాన్నలు తాగారు కొన్ని ఉన్నాయి
టేస్ట్ గా వాడుకున్నా
ఆ అవునండి టేస్గాని వండుకున్నాం బాగానే ఉంది
హ్మ్
ఏంటి విశేషాలు చెప్పండి సమ్మర్ హాలిడేస్ ఎక్కడకైనా ఎల్లారా
దండి
ఎల్లమండి పార్క్ కి ఎల్లాము వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి మేమే వెళ్లేదు
స్పెషల్ ఏంట పార్క్ లో
ందండి చిన్న పిల్లలు ఆడుకునే
ఉయ్యాలు లు
హ్మ్ ఆ ఏ జారుడు బండా ఆలాలాంటివి లొకేషన్ కొంచెం బాగున్నది అంతే
మరి మీ పిల్లలు బాగా ఆడారా
ఆ బాగానే ఆడారు మా చిన్న అబ్బాయి అసలు రాను అంటున్నాడు ఉయ్యాలో కూర్చొని
స్
ఉయ్యాల ఊప్ మంటా అవునండి అంటే మేము ఫొటోషూట్కి వెళ్ళామండి అక్కడి
మరి దిగారా ఆ ఫొటోసు
ఆ దిగామండి అంటే మా అబ్బాయి ఫంక్షన్స్ పెట్టుకున్నాం పెట్టే రెండు రోజు ఇ ముందుగానే ఫొటోషూట్కి వెళ్ళొచ్చి ఇంకా
పార్క్కి వెళ్ళారండి ఫొటోషూట్
అవును అండి పార్క్ కి వెళ్ళాం ఫోటోషూట్ పార్కు దగ్గరకి వెళ్ళాం బీచ్ దగ్గర ఆ బాగానే వచ్చిన్నాయండి ఇంకా ఇలేదండి మేం సెలెక్ట్ చేసుకోవాలి కదా
ఆల్బమ్ చేసుకుంటారండి
ఆ ఆల్బామే అండి
హ్మ్ ఇంకేంటి విశేషాలు
చెప్పాలండి మీరే ఏం చేస్తున్నారు ఇంకా
ఏం చేయట్లేదండి
మ్మ్
స్తున్నారు మీ పిల్లలు హలో హలో
చెప్పండి ఇనబడుతుంది చెప్పండి
టున్నారంటున్నా
మా పిల్ల చిన్నబ్బాయి ఆడుకుంటున్నారండి మా పెద్ద అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరున్నారు మా అమ్మాయికి బాగోపోతే నేను ఊరికొచ్చిండాను
మరి ఎట్లా ఉంది మీ అమ్మ గారికి
ఆ మా అమ్మగారికి పర్వాలేదండి
ఏమైందండి
మా అమ్మకి చేయి నొప్పు కొడుతుందండి అది కొంచెం ఇన్ఫెక్షన్ లాగయి ఉంటే ఉమ్ చూద్దామని వచ్చాము మేము నేను మా అత్త వచ్చేటప్పటికి మా అమ్మ బాగోలా కొంచెం నీసంగా అనిపిస్తే నేను ఉన్నానండి మా అత్తగారు వెళ్ళిపోయారు మా పల్ డబ్బాైలు తీసుకోని
ఇంతకేనా అయితే చూపించుకోవచ్ఛండి హాస్పిటల్ కెళ్ళి
చూపిచ్చారండి చూపిచ్చిన తర్వాతే నేను వచ్చాను అంటే ఇవాళ సాయంత్రం చూపిచ్చుకుంటే నేను రో రేపొద్దున వచ్చానంట ఎక్కువ బాగోపోతేనే మా అమ్మ చూపిచ్చుకునేది కొంచెం కొంచెం దానికి యెళ్ళదు అందుకే ఇంక వచ్చాను నేను మా ఊరు నుంచి
ఇప్పు కొంచం పర్వాలేద్గ తగిందిగా
ఆ ఆ పర్వాలేదండి ఇప్పుడు తగ్గింది ఏం చేస్తున్నారండి మీ నాన్న మీ అమ్మమ్మకి బాగోలేదని చెప్పారు ఎలా ఉంది ఆ హలో
హలో
ఆ చెప్పండి ఆ చెప్పండి ఇనబడుతుంది
బానే ఉందండి మా అమ్మమ్మకి పర్వాల కొంచెం
ఓహో ఆ ట్యాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటున్నారా
ఆ వేసుకున్నారండి టాబ్లెట్స్ చూపించుకున్నాం హాస్పిటల్కి వెళ్ళి చూపిసుకుంటే టాబ్లెట్స్ ఇచ్చారు వేసుకునీది రోజు
అవునా బాగా చూసుకుంటున్నారా మీ అమ్మమళ్ళకి
ఆ బానే చూసుకుంటున్నా అండి
మ్మ్ హ్ హ్ యాక్టివ్‌ గానే ఉన్నారా మీ అమ్మమ్మా యాక్టివ్ గానే ఉన్నారా మీ అమ్మమ్మ
ఆ యాక్టివ్ గానే ఉన్నారండి
ఇంకేంటండి విషయాలు
ఏమున్నాయి మీరే చెప్పండి
హ్మూ అవునా
ఏండుస్తున్నారు
ఏం చేయట్లే
అందరు బావున్నారా మ్మ్ హ్మ్ ఏం చేయట్లేదండి మీరేం ఏం చేస్తు తిన్నారు
నేనేం చే అండి డాబా పైన వచ్చి కూర్చున్నాం చల్లటి గాలికి
మ్మ్ సాయంత్రం పూట అయితే చల్లటి గాలివొచ్చిది అండి దాని వెండలు బలే ఉన్నాయి
ఆ అవును
ఇంకేంటంటి విషయాలు
ఏముందండి చెప్పండి
స రే అండి బాయ్ అండి ధన్యవాదాలు మా బన్నండి యాస్
కే ధన్యవాదములు